హలో
హలో
ఎలా ఉన్నారండి
బాగున్నానండి మీరెలా ఉన్నారు
బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికే ఇలా ఖాళీగా కూర్చొని ఉన్నాను
ఆ
చెప్పండి
మీరేమనా రీసెంట్గా ఏమైనా ప్లేసెస్ వి విజిట్ చేశారా
రీసెంట్ గా అయితే ఎక్కడికి వెళ్ళలేదండి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చానండి రీసెంట్
ఆ ఆ ఎక్కడికి వెళ్ళారు నార్మల్గా అయితే
నార్మల్ గా అయితే చార్మినార్ సికింద్రాబాద్ ఆ షాపింగ్ మాల్స్
ఉం షాపింగ్ చేస్తారా మీరు ఎక్కువ
ఎక్కువేం చెయ్యము ఎప్పుడో ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు మాథ్స్ మామ షాపింగ్కి వెళ్తూ ఉంటాం
ఏమేమి తీసుకుంటారు అంటే
ఆ ఆ డ్రెస్సెస్ వల్రీ సాడ్ల్స్ ఇట్లానే ఏదో ఒకటి అవసరం వచ్చినప్పుడు వెళ్లి తీసుకుంటు ఉంటాం. టైం పాస్ కట్లా ఎల్లేసి, వస్తాం.
హ
మీరండి
నేను ఇప్పుడ ఒకసారి
ఏ ప్లేసెస్కిి వెళ్ళారు ఇప్పటికి ఏ ప్లేసెస్ విజిట్ చేసారంండి మీరు
హలో
హలో వినిపిస్తుందడి ఆ వినిపిస్తుందండి
ఆహా మధ్యలో వినిపయట్లేదని
ఏ ప్లేసెస్ కి వెళ్ళారండి మీరు అ
రీసెంట్గా మేము కూడా హైదరాబాద్కి వెళ్ళ వచ్చాం
ఎలా ఉందంది మరి హైదరాబాద్
హైదరాబాద్ బానే ఉంటది కానీ ట్రాఫిక్ బాగుండయి
చాలా తసక్ ఉంటది
అంతా బాగానే ఉంటంది చూడానికి
త్రీ ఇయర్స్ ఉన్నాను హైదరాబాద్ లో
అవును
ఆ ప స్టడి పర్పస్ ఉంట
ఆ ఆ బానే ఉంటది నందిీ చూడొచ్చు బట్ ఆ ట్రాఫిక్ ఓకే మనం హాఫ్ అన్ అవర్ వెళ్లాల్సింది వన్ అండ్ హాఫ్ అన్ అవర్ ఒక
అవును
చిరా క అనిపిస్తారు ఒక్కొక్కసారి
ఆ
మనకి ఏదైనా అర్జెంట్ ఉంటే మాత్రం ఫస్ట్ వెళ్ళాలి
ఆ
న ఎగ్జామ్స్ ఉన్నప్పుడుయితే మనం ఇంకా ముందుే వెళ్ళాలి
ఉన్న టైం కంటే వన్ అవర్ ముందే వెళ్ళాలి
ఎ కార మెట ఎక్కార ఎప్పుడనా
ఎక్కనండి న స్టార్టింగ్ లో అయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అసలు అర్ధమే కాలేదు
అవును
ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళాక అప్పుడు కొంచెం ఆ అర్ధమైంది ఎలా వెళ్ళాలట్ వెళ్తే ఏమో సరి అ
నార్మల్గా ఫస్ట్ టైమ్ అయినప్పుడు కన్ఫ్యూజ్ అయింది మాకు తర్వాత ఇప్పుడు అలవాటు అయిపోయింది
కానీ మెట్రోస్ అయితే చాలా నీటుగా ఉంటాయి ఫాస్టెస్ట్ ట్రావెల్
ఆ అ బెస్ట్
చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం
ఫలాస్ట్ వెళ్ళిపోతాం ఈజీ
అ
వన్ అవరు వెళ్ళాల్సింది హాఫ్ అన్ అవర్ అళ్తుంది
మాక్సిమమ్ బస్సెస్ క్యాబ్ క్యాబ్స్ కన్నా మెట్రోనే ప్రిఫర్ చేస్తా నేనైతే
ఆ మళ్ళీ మనకి ఈవినింగ్ టైమ్స్ లో అసలు క్యా బుక్ కావవు
ఆ
కాయిన తర్వా కొత్త కూడా వాళ్ళు
నాకున్న ప్రాబ్లం ఏంటంటే నేను ఇంతకు ముందు ఉన్న ప్లేస్కి మెట్రో లేక్ ఉండ బస్సెస్ లో రావాల్సి వచ్చేది
హ్మ్ ఆ మెట్రో లేని ప్లేస్లో కొంచం కష్టం
ఆ
మెట్రో అయితే ఈజీగా వెళ్ళొచ్చు
అవును
కాకపోతే మనము ఎక్కి దిగేటప్పుడు కూడా ఇటు సైడ్ ది త ఒక్క రూట్ ఉంటది
ఆ టూ టూ రూట్స్ ఉంటాయ్
కొంచం టూ త్రీ టైమ్స్ వెళ్తే మనకి తెలుస్తది
యూజింగ్ అయితే
కంపల్సరీ కొంచం ఎవరనా తెలిసిన వాళ్ళు ఉండా
ఆ ఇంకా మీకు ఇష్టమైన పండగలు ఏమైనా ఉన్నాయా
హ్మ్ ఇష్టమైన పండుగలు అంటే బతుకమ్మ వినాయక చౌతి
ఎలా చేసుకుంటారు మీరు బతుకమ్మ పండగ
బతుకమ్మ పండగ బా చేసుకుంటాము నైన్ డేస్ నైన్ డేస్ డైలీ యొక బతుకమ్మ పెర్చుకుంటాం నైన్త్ డే రోజు సద్దల బతుకమ్మ ఇది అందరం గ్రాండ్ గా చేసుకుంటాం
డీజే సాంగ్స్ అవి ఏం పెట్టారా మీకు
హ్మ్ పెడతారు
చేస్తారా మరి మీరు
ఆ చేస్తాం అంటే ఇంగ ఫ్రెండ్స్ ఉంటారు కదా
ఆ
ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం ఇంకా లాస్ట్ డే కం టే కూడా లాస్ట్ డే కూడా ఎంజాయ్ చేస్తాం బట్ ఫస్ట్ డే రోజు ఆ మా దగ్గర టెంపుల్ ఉంటది అక్కడ పెట్టుకుంటాం ఆల్మోస్ట్ ఊర్లో సగం మంది వస్తారు అవ ఆడా ఆ వకు ఆ రోజు బా ఎంజాయ్ చేస్తాంనింగ్ సిక్స్ టు టెన్ వరకు అట్లా ఆడతాం
హ్మ్ హు
నా సాంగ్స్ పెట్టుకొని ఆడ్తామ్
మరి మీరు ఫ్లవర్స్ అం ఫ్లవర్స్ అన్ని ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు
ఊర్లో కొన్ని దొరుకుతాయ్ కొందరు అమ్మస్తారు కదా అక్కడే తీసుకుంటా
ఓ ఓకే
మీరెక్కడి నుంచి ఏళ్లి తీసుకొచ్చుకుంటారు
మాకు ఇంట్లోనే ఫ్లవర్స్ స్ చెట్లు చాలానే ఉన్నాయి అక్కడ నుంచి తెంప్ ఉంటాము ఇంకా ఒక వన్ కేజీ ఆర్ టూ కేజీ ఆఫ్ ఇవింటాయి కదా బంతి పూలు ఆ అవి కొను వోచుకొని అంతే
ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు
నైన్ డేస్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ప్రతి డేని బతుకమ్మని అయితే పేరువం ఫస్ట్ డే పేర్చి మ గల్లీలో ఆడత రు ఒక ప్లేస్ లో అక్కడ పెట్టేస్తాము అట్లానే డీజే సాంగ్స్ పెడతారు ఫస్ట్ టైము ఎవరైన ఒకళ్ళు పాడతారు వాళ్ళ వాయిస్ తో
పెద్దవాళ్ళ
ఆ బతుకమ్మ పాట పాడాక ఇంకా డీజే పెట్టేసి డాన్స్ చేస్తారు అట్లానే సేమ్ ఎయిట్ డేస్ అవుతూ ఉంటుంది లాస్ట్ డే ఏమో సద్దుల బతుకమ్మ ఇంగ ఆ రోజె చాలా పెద్దగా పేరుస్తారు బతుక మ్మ
అవును
నేను మీలాగే ఫ్రెండ్స్ తో డాన్స్ చేస్తూ ఆడుకుంటూ ఉంటాను ఎంజాయ్ చేస్తాను
ఇగ పెద్దవాళ్ళకంటే డ్యాన్స్ రాదు కాబట్టి పిల్లల బ్యాచ్ షాపింగ్ చేస్తారా కొత్త డ్రెస్సులు తీసుకుంటారా
ఆ అది పక్క దసరా అంటేనే ఇంకా షాపింగ్ కదండి
మనకి పెద్ద
మినిమం షాపింగ్ చేయాల్సిందే
ఉహ్ దసరా ఎట్లా చేసుకుంటారో
మా మేము దసరా అయితే ఇక్కడ మాకు ఒక గుట్ట ఉం తుంది అక్కడ ఆంజనేయ పెద్ద విగ్రహం అది కొన్ని ఫీట్స్ ఉంటది కావచ్చు ఎన్ని ఫీట్స్ అంతా క్లారిటీగా తెలియదు కాని ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది గుట్ట రావరా రావణాసురిని కాల్వడం అనేది జరుగుతుంది ఎమ్మెల్ ఏ సు వీళ్ళందరు వస్తారు కలవడానికి మొత్తం వాళ్ళదినం మనే దసరానేది జరుగుతుంది చ అంటే ఒక జాతరలా చేస్తారు మా దగ్గర
ఉహు ఏళ్తారా మీరు
ఉమ్మ్ మీ దగ్గర జాతరలు ఏమండవ
జాతరలు ఏం లేదు కానీ మా ఊర్లో రథం తిరుగుతుంది ఆ రోజు
ఏం రథం
అంటే సీతారాముడి రతం ఉంటది
ఉహు
టెంపుల్ నుంచి ఆ రథం తిప్పుతారు ఊళ్ళో
ఉహ్ హు మీ గ్రామంలో పెద్దగా జరుపుకునే పండగ ఇదేనా
ఆ
మీ గ్రామంలో పెద్దగా జరుపుకునే పండుగ
అవును పెద్దగానే చేసుకుంటాం ఆ ఆల్మోస్ట్ అన్నీ చేసుకుంటాం ఇంకా ఈరోజు బాగా పెద్ద గ్రాండ్గా చేసుకుంటాం రథం తిరుగుతది ఆ బతుకమ్మలు అందరూ పేర్చుకుని అందరం ఒక దగ్గర ఆడతాం ఊరు వాళ్ళంతా ఒకటే దగ్గర ఆడతారు
ఉహు
సపరేట్ సపరేట్ అని ఏమి ఉండదు
మీరు కూడా పండగలప్పుడు షాపింగ్ అవన్నీ చేస్తారా
ఆ పంగలు అంటే షాపింగ్ చే కదా
హ
ఒక్కొక్కసారి రాకపోతే ఓకే అండి
ఓకే అండి